హలో బాగున్నాము ఆక్క మీరు బాగున్నారా
మ్మ్ బాగున్నము ఆక్కా
అ
ఏం చేస్తున్నరు ఆ తిన్నామక్క మీరు
తిన్నాం ఏన్ చేస్తానారు
ఇప్పుడు ఆ ఏం పనేం లేదు అక్క కసులు వచ్చినాను ఊరుకనే ఉన్నాన అక్క
అవునా నేను ఊరికనే ఉన్నా ఏం చెయలే టీ చేయిండ్ల టీర తాగేసి కసు ఉడ్దమనీ
ఆహా
ఆ
డైలీ టీ నే తాగుతారా అక్క కాఫీ గూడన
డి టీ నే తాగుతాం డైలీ
అవునా
ఆ
మేము కూడా అంతె అక్క టీ నే తాగుతాము
ఈవినింగ్ టైమ్స్ టీ లే తాగుతాము
మార్నింగ్ గుడా మేము టీ నే తాగుతాం
కాఫీ తాగుతము ఎప్పుడన్నా ఈవినింగ్ టైమ్స్ ఇంగా టీ తాగల్ల తాగ్ తాగ బుద్ధి గాలేదంటే ఇంగ కాఫీ తాగుతం
ఉమ్ మేము ప్రొద్దున్నే టీ తాగుతాము ఉమ్
కాఫీ దాగరా రోజు టీ నేనా
ఆ రోజు టీ నే అక్క కాఫీ ఎప్పుడో చాన తక్కువ
ఆ
తోటలో ఏదన్న పనికి వస్తారు గదా వాళ్ళకు ఒకటే కాఫీ చేసిస్తాం
అవునులే
ఆ
ఉమ్ ఏం కర్రీ చేసినారు ఈరోజు
మేమా
హా
మధ్యాహ్నం పప్పు అక్క
పప్పు జేసినారా
ఆ
ఆ
మీరు
మేము పప్పే
అవునా పప్పులోకి చపాతీనా
లేదు అన్నం చేసిన ఆ పొద్దున ఉగ్గాని ఏసినాను
అవునా
ఆ
ఉగ్గానీలోకి బజ్జీలు ఏం చేస్
ఆహా అట్లేం చేసుకోము ఎప్పుడన్న టైం ఉన్నప్పుడే పొద్దున్న లేట్ అయిపోయిందా
అవునా
లే లేట్గ లేసినాను
ఆహా
ఆ ఇంగ లేట్ అయిపోయింది పొద్దున్నంగ అదయితే ఫాస్ట్గ అయిపోతదని
అవునా
ఆ ఇంగ ఉగ్గానీ చేస్తి పొద్దున్న
ఆ మేమైతే ఇంగ ఉగ్యాన్ని చేస్తే ఖచ్చితంగా బజ్జీలు చేయాలక్క
నేనేం చేయను
ఉమ్
ఏమన్నా సౌండ్ ఇన్నిపిస్తందా నా దగ్గర
ఆ లైట్ గా వినిపిస్తుంది అక్క ఆ ఇప్పుడేం వినిపిలా ఆహా
ఊమ్ ఆ
దోశ ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా చట్నీను ఊర్లగడ్డ పల్లెం చేయల్లా
రెండు చేస్తారా అ మేము ఒక రోజు చట్నీ వేసుకుంటే ఇంకక రోజు అదే ఆహ ఉర్లగడ్డది ఆ అది చేస్తాము తాలింపు ఆ ఎక్కువ చెట్ నీకంటే అదే బాగుంటది ఆ బాగుంటది పులిసిన పిండి అయితే ఇంకా బాగుంటది
అంటే రెన్ ఈ రోజుది రేపటి అట్లనా
ఉ ఈరోజు మనము దాన్ని ఆడిచ్చి పెట్టుకున్నాం అనుకో
ఆ
రేపు పొద్దున్కి బాగా పుల్చి ఉంటుంది బయట పెడితే
అవునవును
పులిస్తే బాగుంటది పిండిలే కొంతమంది అట్లనే వేసుకుంటారు
ఊహూ
ఆ అట్లా అట్లా బాగుండదు అయినా సరిగ్గా లేవి కూడా అవి
పిండి మీరి ఇంట్లోనే తయారు చేస్తారా
ఆ ఇంట్లోనే చేస్తా
అంటే కొంతమంది కు కొనుకోచ్చుకుంటారు కదా
లేదు లేదు నేను అసలు ఇంతవరకైనా కొనుక్కొని వచ్చుకునే లేదు అసలు అట్లా
మేము కూడా ఇంట్లోనే తయారు చేస్తాం
ఏమో నమ్మకం లేదు బయట బాగుండదు ఎవరో అట్లా దోసపిండి కొనుక్కొచ్చుకొని తిని దోసలు తిని సచ్చిపోయినారంట
అవునూ
ఆ న్యూస్ లో వచ్చింది మాన్నన్నే ఇంకా ఆ ఎందుకు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు మనము టైమ్ తీసుకున్నామంటే అయిపోతది
ఊమ్ అంటే మన ఇంట్లోది కాబట్ టి మనం అన్ని జాగ్రత్తగా వేసుకుంటాం అంటే కొంతమంది ఇంట్లో బియ్యం నానేసింటారు కదా
నేనైతే పొద్దున్నే నానబెట్టేస్తానా ఆ టిఫిన్ తిన్నాంక
ఆహ
మళ్ళీ సాయంకాలం కంతా దాన్ని ఆడిచ్చేస్తాను
అవునా
అ మీరు చనా చనా చేసుకుంటారా పిండి
అహ లేదక్క మేమిఇద్దరమేనా ఒక గ్లాస్ లో చాలు మాకు
అదే మిక్సీకి ఆడిస్తారా మీరు గ్రైండర్కేనా
ఆ లేద అక్క గ్రైండర్ లేదు మిక్సీకి
మేమా అంతే మిక్సకే మేము మిక్సికే ఎక్కువ ఇంక ఎక్కువ ఎవరైనా బంధువులు వస్తే ఇంగ ఎక్కువ వేస్తాను బయటకిఇ చేస్తాను గ్రైండర్ కి
ఏమో అక్క నేనైతే మిక్సీకే మేమైతే ఎప్పుడు
ఆఁ నేన్ ఇంట్ ఇంట్లో మా వరకయితే మిక్సీకే ఏస్తాన్ నేం గుడ మేముండేది ఇద్దరేనా ఇంగ బాబ్ వోనూ ఆఁ మేమే ఇంగ ముగ్గరూ బాబూ ఉంగా చిన్నపిల్లోడ్ గదా
ఔను
ఉమ్ అందుకే ఇంగా ఇంట్లోనే ఏస్తాన్ నేం గుడా
ఉమ్
బైట తక్కువే
మీరెన్ని రోజులకాడిచ్చుకుంటారక్క
మేమోక రెండ్రోజుల్ కీ అంతే ఎక్
ఉమ్ మేం గుడంతే ఇడ్లీ పిండీ ఇట్లాంటివై తిన్ రోయల్ బెట్
ఇడ్లీగ్ గుడ రెండ్రోజులే
ఔనా ఇడ్లీ చేస్తే ఇడ్లీ లేక్ ఏం జేస్
సాంబారు చట్నీ అట్లా ఒక రోజ్ సాంబారో ఒక రోజ్ చట్నీ
ఔనా అద్
సాంబార్ జేసిన రోజయితే ఇంగ మళ్ళీ మధ్యాహ్నం ఏం కూరేం చేయనూ ఇంగ అదే ఉంటాదీ అన్నంలో కొస్తాది.
నం లోక్యా ఉమ్
ఇంగేమన్నా అప్పడాల్ అట్లేమన్న వడియాల్ అట్లా ఏస్తాన్ మధ్యానం
ఆఁ రసంలే కానీ పప్పులే కానీ అప్పలాల్ బావుంటాయ్ అక్కా
అదే మధ్యాహ్నం ఇంగా పొద్దున సాంబార్ ఇడ్లీ ఐతాద్యా మధ్యాహ్నం రసం సాంబార్ అన్నం ఐత్యాదా ఇంగ దాంత్ లోకే యా అవీ కామినేషన్ బావుంటదనీ ఎప్తరూ
ఉమ్ ఈ రోజ్ సండే ఏం స్పెషల్ ఏం లేదా అక్క
ఈ రోజూ ఏం లేదు ఎక్సూ ఆఁ చేసింటిమా ఇంగ దాంట్లోకి పప్పు ఏసింటిమి ఇంగ
అహు
ఆఁ మీరూ ఏం తీసుకొచ్చుకోలేదా ఈరోజ్
రాత్రికి తీసుకొచ్చుకుంటాం అక్కా
ఔనా ఊఁ ఏమన్న సౌండ్ వస్తాంద నా దెగ్గరా
ఇప్పుడేంలేదక్క
ఆఁ మీది గాన్ బా వినిపిస్తాంది క్లారిటీగా
క్లారిటీ గుందా వాయ్
ఆఁ వాయిస్ ఉన్ క్లారిటీగుంది సౌండ్ ఏం లేదు ఆఁ ఊర్కనే ఉన్నారా
ఆఁ ఊర్కనే ఉన్నానక్క కొన్ని పాత్రలున్నాయీ కసులూచ్చినాను ఇప్పుడే ఇంక కడగాల్ల ఆం
ఉమ్ ఇంట్లో పనంత బాయే బాగ్ మీరే ఏస్కుంటరా
నేనొక్కదాన్నే అక్కా చేసేస్కుంటాన్ పనంతా మీరు
నేన్ గుడంతే చేస్కుంటాను ఒకదాన్నే బా చేస్కుంటాన్ అంతా
ఔనా
అంతే రోజు కొంచం కొంచం ఎక్కువున్న రోజైతే
ఆఁ ఎక్కువ అంటే పని అంటే సామాన్లు కడగడమే లేక్క
ఆఁ నవైతే నేను ఉన్నిచ్కోను బేజార్ వస్తాది నాకీ ఆఁ ఎప్పుడెప్పుడు కడిగేస్సంటాను
ఆ
వంట చేసుకుంటా చేసుకుంటానే కడిగేస్తాను
ఆ సింక్ లో కడిగేచ్చు వంట చేసుకుంటా
ఆ చేసుకుంటే సింక్ ఉందా ఇంకా పక్కనే స్టవ్ పక్కనే ఆ వంట చెస్ కుంటూ చేసుకుంటానే ద కట్ చేసిన నటివి చాకలు అన్నీ కడిగేస్తాను ఇంకా
అవునా
ఆ ఇంకెప్పుడెప్పుడు ప్లేట్లు కూడా తింటాను ఇంక వెంటనే కడిగేస్తాను కూర్చొని నేను ఇంకోద్దిసేపు కూడా కొంతమంది కూర్చుంటారు తింటానే బరువువైపోయి ఆ నేనైతే కుచ చోను కడిగేస్తాను తొందరగానే పని అయిపోతే కొంచెం మన శాంతిగా ఉంటది మనకుగాని
అవును
అయ్యో ఉందే ఉందే అనేదే ఉంటది నాకుఅదొగా ఆ ఆ వెళ్తి వెళ్తే ఉన్నట్లు ఉంటాది
ఆ ఇక్కడ మా సైడ్ అయితే కొంతమంది ఇప్పుడు ప్రొద్దునుంచి నైట్ వరకు అస్సలు కడుక్కోరు ఇప్పుడు నైట్ జి తి తింటాం కదా ఈ రోజు ఈ రోజు రాత్రివి మళ్ళీ రేపు ప్రొద్దున్వి డబ్బుకు వేసుకునేది అంటే చూస్తా ఉంటా కదా పక్కన వాళ్ళని
అవునులే అవును
డబ్బుకి రేపు రేపు మధ్యాహ్నం వేసుకునేది మధ్యాహ్నం తిన్న తర్వాత కడిగేసేది అవన్నీ
రెండు రోజులు సామాన్లు కడుగుతారా
ఆ ఇట్లా చేస్తారు అక్క పల్లెల్లో
ఆ నేనేం అట్లా ఏం చేయ్యను పొద్దున్న టిఫిన్ తినండేటవి టిఫిన్ తింటేనే వెంటనే కడిగేస్తాను మళ్ళీ అవి చేసినవి ఏమన్నా గిన్నెలు గ్లాసులు కాఫీ గ్లాస్లు ఇప్పుడు కాఫీ తాగుతనే వెంటనే కడిగేస్తాను అవి
అవునా
ఆ వంట అయిపోతానే తిన్న వెంటనే ఇంకా దాన్ని ఒక గిన్నెలో తీసు పెట్టేసి కడిగేస్
ఆ మేము కూడా అంతే అక్క పప్పు గాని ఏవైనా గాని
పప్పు అయితే వెంటనే అయింది అనుకో అది తిరువాత పెట్టేస్తానా
ఆ
ఆ మీరు పోప్ అంటారా
ఆ తీరువాత అంటాము కొంతమంది పోపు అట్లా అంటా
ఆ అదే అదే మేమైతే తిరువాతనే అంటాం
అవునా తిన్న వెంటనే ఇంగా
ఆ అది అయన వెంటనే తీసి పెట్టేస్తాను గిన్నెలోకి తీసి పెట్టేసి ప్లేట్ మోసు ఆ మూసి పెట్టేస్తానా ఇంకా మళ్ళీ ఇంకా అది కూడా కడిగేస్తాను ఉన్ని ఒక్కటిగానే ఉన్నా నేను
హ అవునా
ఆ నాకెందుకో అది ఒక అలవాటు అయిపోయింది అట్లా
అందరు అంతే ఎవరో కొంతమంది ఇంక అట్లనే పెట్టేస్తారు
ఆ ఈడ గాని చానా మంది అట్లా చేస్తారు
ఆహా నేను కూడా అంతే ఇప్పుడు పప్పు కుక్కర్ లో చేస్తాం కదా పప్పు ఇంకా తిరువాత వేసేస్తానే ఒక గిన్నెలోకి తీసి పెట్టేస్తాను ఇక ఇప్పుడు మనం తినేదానికి కోసం పెట్టుకుంటాం కదా అది సపరేట్ గా పెట్టుకుంటాము
అవునులే
పప్పులోకి ముద్ద కూడా బాగుంటుంది అక్క
ఆ బాగుంటది అన్ చేస్తారా మీరు ముద్ద
ఆ ఎప్పుడన్నా ఒకసారి చేస్తా అక్క
నే మేము కూడా చేస్తాం వీక్కిి టూ టైమ్స్ అట్లా
అంటే ఓన్లీ రాగి పిండితో చేస్తారా లేదా బియ్యంంతో కూడాన
లేదు బియ్యము న ఉచ్ టీ గ్లాస్ తో వేస్తానా
ఆ
టీ గ్లాస్ మమ్ టీ తాగుతాం కదా ఆ గ్లాస్ వేస్తాను పిండి వచ్చి ఒకప్ప అంత ఎస్తాను బియం బియ్యం తక్కువేసి పిండి ఎక్కువ వేస్తా
ఆ రాగిపిండి ఎక్కువ వేసినంతా బాగుంటుందంటారు అక్క ఇంకా ఇంకొంతమంది ఓన్లీ రాగిపిండి ఒక్కటే వేసుకుంట్
అవునవును అట్లాగం చేస్తాను నేను కానీ బాబు బాబు తినడు అట్లా ఎక్కువ మేమైతే తింటాము
కి డైజెస్ట్ కాదు సరిగ్గా
ఆహా అది తినడు వామ్ మే వామిటింగ్ చేేసుకుంటాడు అట్లా అట్లా చేస్తే
అవునా ఇట్లా రైస్ తోనే బెటర్ అయిత్
ఆ కొన్నాన్న ఎస్తాను రైస్ ఒక టి గ్లాస్ అంతా
అవున హే
ఆ టీ గ్లాస్ అన్ని వేసి ఒక కప్పు ఎస్తాను రాగి పిండి
ఉమ్
ఆ మీరు అట్లే చేస్తారా
మేము రైస్ ఎస్తాం అక్క రైస్ ఇంకా అది పిండి కొద్దిగా తక్కువ
మేము పిండి ఎక్కువ వేస్తాము బియ్యం తక్కువ వేస్తాను ఆ ఆ
సరే అక్క అయితే ఉంటాను
ఆ ఉంటక్క